అయ్యో అడి ఒకటి అయితాంది ఏం చేస్
ఇంగో ఇప్పుడే బట్టలు పిండుదామన్ నే గోరం కడు
వావ్ అవునండి బాగా సల్లగున్నట్టుంది కదాండి బాగ బాగింత సల్లగా పిండుతారండి అంటే ఎండకు మంచి బట్
ఏవ అప్పార్ట్మెంట్ కొంచెం ఇంట్రెస్ట్ లేండి కొంచెం ఫె బాగా చేసింది సేపు పడుకున్నానండి ఏ ఇప్పుడే పిడుదావా అని ఇప్పుడే వచ్చానండి ఆ
వాతావరణం కూలుగా ఉంది కదండి పిండ అండి చల్లగా ఉంటది
ఆ అదే సర్దికిచ్చిందండి ఎందుకో బాగా
అవునండి ఫంక్షన్ వయారు కదఅండి కొంచెం కూల్ వాటర్ గిట్లా తాగారు డ్రింకులు గ ఇట్లా ఇస్తారు కావచ్చు
పూర్వా రజ నాలుకనే ఉంటా వాండి మ ఫిజ్ిది హలో
అన్న ఇక కొంచెం బయట ఊరు పోతే వాతావరం పడదు కదండి అందుకోసం జలువులేసిందిేమవచ్చండి
ఏమో అండి ఈ వాతావరణం కొంచెం చేంజ్ అయినా అసలు నా బాడి తట్టుకోలేకపోతాడు
అవునండి మీ ఇంటికాడ కాకులు మొత్కుండా అన్నటున్నాయి కదాం చుట్ట
మాంటి దగ్గర ఒక పెద్ద చింత చెట్టు ఉంటుందండి ఆ చింత చెట్టు మీద కాకులు కొంగలు ఎప్పటికి ఎనీ టైం వా అస్తే అండి ఆ ఎ ఉరుతా ఉ అంది ఎంట త ప్ర కొడత అండి రేకుల వేడి తట్టుకోలేక ఊర్కొచ్చి ఆ చెట్టు కిందల కూర్చుంటామండి మేమందరం
అ అవున అండి అవి వర్షక్ వర్షక్ కలో అవిలా పోవడి ట్ ఇలా పోవ
కొంగల అండి మరి ఏం చేస్తామండి అది పార్స్ పెట్టండి కొట్టేద్దాం కొట్టేస్తామంట వాళ్ళు ఇంటలేరండి
అవునండి మీ పాప స్కూల్కి వెళ్ళి వచ్చి వచ్చినట్టుంది కదా అండి
అ వచ్చేతుందండి
ట్ట్ కొని తరుగుతుంది కదా వస్తంది గ ఇంటికి
తింటలేదా అండి చేతులకు తాళ్లు కాళ్ళకు తాళ్లు కట్టుకొని మూతికి స్టిక్కర్లు యేసుకొని తిరుగుతున్నారండి
అవునా అండి
హ్మ్
మీరు ఏమో ఏం క్లాస్ చదువుకున్నారండి
ఇంక ఇంత వరకు లేదండి
ఏంటిదండి
టెన్త్ వండి
ఏమన్నా జాబు ఇట్ల చేయ్యాలి అనుకోలేద అండి టెన్త్ వరకు ఎందుకు ఆపారండి
టెన్త్ కి ఏం జాబ్ చేస్తారండి డిగ్రీలు చదివినోల్లే జాబ్ చేస్తలేరు గానీ
అదే అండి ఇంటర్వ్యూ అంటే టెన్త్ గిట్ల చదివారు గాద ఇంటర్వూ జేయలేదు కదా ఏం జాబు లే ఆ ఏమన్ ఏమన్నా అనుకోలేదని అంటున్నారండి
అదేనండి ఎవరు టెన్త్ వాళ్ళకి జాబ్స్ లేవు అంటలేరండి
అవునండి పోలీ ఇట్లా పోలీస్ జామ్స్కి ఇట్లా పడుతున్నాయి కదండి టెన్త్ వాళ్ళకి
ఆబో అంతదాకా ఏదన్నా జాబ్ కావాలంట పెళ్లి కాకముందే ప్రిపేర్ కావాల పెళ్లయినంక ప్రిపేర్ కాలేమండి
అంతే అండి
పెళ్ళయింది అంటే పిల్లలు పెండ్లి ఇగ ఉన్నోళ్లు చూసుకుంటారు ఇక ఆడికి సరిపోతదండి ఇగ జాబ్స్ ఏం చేస్తామనేది
ఉమ్ అవునండి
అట్లా
ఉ
డిగ్రీలు డిగ్రీలు చదివినోల్లే ఇంటి దగ్గర ఉంటారు మన పదో తరగతి ఏం ఉండండి
అంతేనండి శివుల్ నత్తునయండీ గిలుగి ఊ అంటున్నాయి చెవులు నాయి
ఉ చెవులలో గడలు పడిపోతున్నాయా అండి
అవునండి చెవులు పని చేస్తలేవండి నాయి ఓసారి ఓసారి
తిన్నారండి మధ్యాహ్నం
తినలేదండి తినాలండి ఇప్పుడే మేము అంగన బడికి వెళ్లొచ్చామండి ఒక ప్రాజెక్ట్ ఉంటే పూర్తి చేసామండి
ఏం ప్రాజెక్ట్ అండి
అంగనమ్ బడీలో ఇట్లా సారు ఫోటో ఇట్లా ఆ తీసి పెట్టమన్నాడండి ఆ అయితే బా ఇప్పుడు సత్తిపిండి ఉన్నది కదండి చిన్న బిడ్డలకి ఇచ్చేది అది కది అన్ టె ఉల్లిగాడ్ డ ఉన్ను మన ఇం కంటిది ములిగాక్ కు ఇవన్నీ మిక్స్ చేసామండి గదం పిండి చేసి దోశాలు లేక్ ఇక్క చేసి వీడియో తీసి చ సారు గిట్లా పెట్ మేము
మా ఇట్లా కూడా చేస్తున్నారా అండి అంగన్వాడ స్కూలళ్లలో
అవునండి చాలా బాగుందండి ఆ దోష అప్ప
అయ్యో నాకుడు పంపిస్తే ఏమైందండి మేము కూడా టేస్ట్ చేద్దుం కదాండి
ఏమోండి మాకు పోయేటోళ్ళకే సగు సగివిస్తే బ్యాంస ఇంటి దాకా తిరుగుకుంట వచ్చ చవండి అయిపోయిందండి
అవి ఎక్కువ తక్కువ పోయలేదండి దోషాలు
హ్మ్
అది తక్కువే కట్టే మనం లాంట చెప్పరాం కొంచెం
ఏంటిదండి
సర్ది తక్వైట్ అటు ఎవన్న ప్లాన్ అయ్యప్పరా అద నుండి తుమ్ లేఖ చేస్తా కొత్తా అంది నాక
అవునా అయితే మిరియాలు వేడి చేసుకొని తాగండి
వేడియాలు వేడి చేసుకని తాగుత తక్కువవుతుంద అండి
ఆ మిరియాలు దంచండి దంచి కొంచెం పొడి పొడి లెక్క చేసుకొని వేడిని అంటే వేడి చేసి కొన్నిళ్లలా పొడి పోసుకొని తాగండి తాగితే తక్కువ అైతుది ఆ లేకుంటే ఇట్లా జానవి అట్లుంటది కదండి ఇట్లా వేడిళ వేసి ఆవిరి పట్టండి అట్లా కూడా తక్కువ అైతుది
దీని తండ కొడతా ఇప్పుడు సర్ది చేసిన అవసరం అంటార అండి మరి
ఏమండి మీర ఏం దాయవరండి దొంగసాటగా అన్న తెలు కుట్టేమన్నా దాయిలుగా వచ్చాయంండి అందుకనే జలుగులేసిందండి మీకు
అది చిత్తనే తాగనండి సామాన్యంగానే ఇంకా దొమ చాటు మీ ఏం త అగుతున్నాండి ఫంక్షన్ల మొన్నా ఫంక్షన్ దగ్గగికిలతే కూడాడా మ మీవే కొనుకొ తాయామండి ఫంక్షన్ వాళ్ళు కూడా గింత పోయ్యలేదండి మాకు తెలి
అయ్యో అంటే చుట్టాల వచ్చినడు కూడా చుట్టాలకు పోయలే అం అంత
పోయలేదండి అవునండి నైట్ అన్నం కూడా పెట్టలేదండి ఒకటే పూట తిన్న తెల్ల రంగ లేసి బట్లు ఊటు
అన్న వీట్ల కూరుంగా థమ్స్ప్ ఇలా వస్తలే అనేసి వచ్చారా లేకుంటే ఫంక్షన్ అ అయిపోయింద అనేసి వచ్చారా
వాళ్ళు ఏం పోయలేదండి ఏం పెట్టలేదండి ఇక మాకు ఇంట్రెస్ట్ లేదండి అది ఉండాలని ఏమటే చేసండి
అవునండి ఫంక్షన్ పోయి ఇట్లా పెట్టుకుంటున్నాడు ఏందండి పెట్టాలి కదా అీ
ఆ మీక ఎట్లా ఉంటదా అండి సిట్యుషన్ ఆంటకి ఫోన్ చేస్తుందండి ఫోన్ చేసేసిందండి ఇంతముందుకు మేము చేస్తే లిఫ్ట్ చేయలేదండి
మా ఇంటిని వెనక ఆమె ఇంటిని కావనండి మాకు కూడా రెండుసార్లు చేసిందండి
నేను ఎంతసేపు చేశానండి ఖాళీగా ఉన్నా కొంచెం అని మాకు చేస్తే ఆంటీ బిజీ బిజీ అయిపోయిందండి
ఉ తను జీరోలు పడుతున్నాయి అనేసి బాగా టెన్షన్ పడుతుంది
మరి ఏం చేస్తామండి అయ్యే వాటికి
ఓ మీరు మీకు మంచి మాట్లాడుకుంటే మీ జీవులు పడతలేవు కదా మీరు నన్ను అంటాను కద నువ్వు నవ్వుకుంటే మాట్లాడతాడవ కదా అందుకోసం నీకు డబ్బులు పడతాయి అనేసి అటుంది నన్ను
అవునా అందుకని అవుతుందండి మరి తను కూడా
ఆ కావచ్చు అండు కావచ్చు ఇక నువ్వు నవ్వుతాన్నవు మంచి మాటలాడతాడు ఇక పడతే డబ్బులు మాసంటలు పడతలు అని అంటాంది జీరలు పడితే ఎవలే ఏం చేస్తారు అనేసి నేన అన్నా
టైం చూడండి నేను కొంచెం పని మీదున్నా
అవున అండి టైము ఇంకా కాలే అండి సెవెన్ అయితుంది
టైమ్ చూసుకుంట అద్దలా ఉండి ఉన్నది పోయింది అనుకోండి తీసుకెళ్ ఇలాండి
అంటే మీరు బట్టలు నాన పెట్టి విడుతున్నారా లేకుంటడా నానా పెట్టికుంట విడుతున్నారండి బట్టలు
బట్టలు పొద్దున్నే నానబెట్టానండి
అంటే సరిప వేసా లేకుంటే లిక్విడ్ గిట్ల వసా
సరిపోయానండి లిక్విడ్ లాంటి ఏ లేవండి సరిపేసి నానబెట్టేసి సబ్బు వేసి పిండిస్తానండి
అవునా అండి
అవును అయిపోయాయి అండి ముగ్గురమే కదండీ మనిషికి ఒక జతే కదండీ
అవునండి జాడిచ్చారేసారుగా
చాటింగ్ చేసానంటే ఎండసానంటే అయిపోతుందిండి ఇక
అవునాండి
చెప్పండి ఇంకా ఏంటి విశేషాలు అంటే బాలామృతం తోటి దోష లు కూడా పోయొచ్చా అండి మరి
అంటే మీ పిల్లల అప్పుడు మీరు జయలేదండి ప్రయోగాలు
నా తెలియదండి మా చి పాపలు పాప గత చిన్నగా ఉన్నప్పుడు మాకు ఈ ఐడియాలన్నీ రాలేదండి
అవునండి మేము మా పిల్లలు ఇట్లా చ తినకుంటే కూడా దోషాలు లెక్క చేసి ఇస్తామండి తింటారండి మా పిల్లలు
అప్పుడు అవి తింటే మోషన్స్ అయితాయి అని పిల్లలలకు ఎక్కువ శాతం పెట్టకపోయేదండి అది కానీ ఇప్పుడు ఇట్లా ప్లాన్ చేసి పెడతారంటే గ్రేట్ అండి
అవునండి అంతా టెక్నిక్ ప్రవాత టెక్నిక్ వల్ల అండి సెలవు చూసి అన్ని ప్రయోగాలు చేస్తున్నామండి మేము
అవునా అండి
అంగన వాళ్ల్ల మేడం కూడా చెప్ స్తుందండి వాళ్ళు ఎట్లా తింటే అట్లా తినబెట్టాలి వాళ్ళు వాళ్ళ కోస హెల్త్ ఉండడం హల్త్ హెల్దీగా ఉండడం కోసంమే కదా మేము ఇచ్చేది అనేసి చెప్తున్నారండి మాంగనవాడి టీచర్ ఇట్లా
ఆ మంచిదే అండి మేడం
మేము మేడం మా పిల్లలు హెల్దీ ఉండడానికి ఏదని చేస్తామ అండి
మనం ఎంత కష్టపడేది పిల్లల హెల్ద
ఉ అందుకు అందుకోసమే ఉ అవునండి ఇ అన్ని ప్రయోగాలు చేస్తూ ఇక తింటూనే ఉంటదండి కొందరి పిల్లలకి పడదండి బాలా అమృతం కొందరి పడుతుందండి మా పిల్లలకి ఇద్దరికి పడుతుందండి
ఉ మోషన్స్ ఏం కావండి అయితే
ఉ ఏం కాదండి ఫస్ట్ మా చిన్న పాపకు తినబెట్టినప్పుడు అయిందండి ఇక ఆమెకు తినే కొద్దీ కొంచెం అలవాటు అయింది ఆమెకి కావట్లేదండి మోషన్స్
అవునా
ఉ
ఉ
ఇగ మా ఓఊళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారండి మా ఊళ్ళకి ఇగ అది బాగా ఇష్టం అండి ఇగా
ఇప్పుడు ఆది తింటే హెల్దీగానే ఉంటార అండి మరి పిల్లలు
ఆ ఎల్దిగానే ఉంటాది గానీ ఒక్కోసారి జబ్బులు దగ్గులు లేస్తాయండి మా బాబాకి
అంటే అండ్ల ఎక్కువ షుగర్ ఉండదు కదాండి
ఆ బాగుండదండి మామూలుగా ఉంటదండి ఇగ
మరి సర్ది గట్లు ఎందుకండి దగ్గుగిట్లు అ వస్తుందండి
వస్తుది ఇగా అమేడం వాళ్ళు చెప్పారనేసి తినబెడతామండి అది కామనండి ఇగా అదే వస్తుంది అది వెళ్తుంది ఇక
ఊహు ఇ కొంత జనుమా పెట్టుకోవాలండి సర్ది బాగా ఒకక్కటే ముక్కుగా ఆారతలుందండి రెండు ముక్కులుగా కరతలే ఇవండి
అవునండి
ఉ ఇంకా ఏంటండి విశేషాలు
ఏం లేదండి మా గుశ కింద కుసోని మీతో ఫోన్ మాట్లాడుత తున్నానండి
చల్లగా ఉందా అండి చల్లగా ఉందకబాటే కూర్చున్నరా అండి
అవునండి చల్లకుండాని కూర్చున్నాం ఇంట్లా కూలర్ ఖరాబ్ అయిందండి కూలర్ వస్తే తీసుకోవాలండి ఒకటి కూలరు
ఆహా కూలర్ ఉంటే ఇంట్లనే ఉంటరా అండి మరి
ఈ కూలర్ ఉండది కూలర్ ఉంటది కాటి సల్లాగా ఉంటది కాబట్టి ఇంట్లో ఉంటామండి కూలర్ ఎక్కడ కాదుా బయట వచ్చి కూస్తున్నది
ఎట్ల నీ గాలి చల్లాగా వస్తది కదండి
ఏంటిదండీ
చెట్లాగాలే సలాగా వస్తా సర కాదా అంటున
ఉ ఎట్లా కూలర్లా నీళ్ళు పోసుకుని ఇంకా సల్ల ఉండదండి ఓకే అండి